హలో
అ
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
నమస్కారం అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇట్లా హా ఇప్పుడే ఒక మామిడికాయ మా స్నేహితురాలు ఇస్తే తిన్నా
అవునా మరి మాకు లేదా మీకేనా
మీ అంటే వాళ్ళ నాన్నగారింట్ల ఆమెనే చిన్నప్పుడు చెట్టు పెట్టింది అంటే ఇప్పుడు ఆమేయనే ఫుల్ తింటుంది ఆ చెట్టు కాయలు
అవునా ఇలా కూడా ఉన్నదా అండి చెట్లు పెట్టాలి వాటి పండ్లు మనమే తినాలి
ఎప్పుడో చిన్నప్పుడు పెట్టిందట ఇప్పుడు ఆమె పెద్దగ అయినంక ఒక సంచి నిండ తెచ్చిందండి మా కోసం
అవునా సంచి నిండా ఇగ ఇగ మీకు పుష్కాలం మామిడి పండ్లు
ఆ నిన్ననే వచ్చిందండి మా హాస్టల్కి ఇంగా ఆమె అసలు అసలు వేరే మేమైతే రోజు తింటాము ఇప్పటి నుంచి
స్నేహితురాలు దొరికిందండి మీకు మామిడి పండ్ల చెట్టు పెట్టిన స్నేహితురాలు
ఆ మీరు కూడ రండి వాళ్ళ ఇంటికి వసం వాళ్ళ ఇంటికి పోతే మీకు కూడా పెడుతుంది పంపిస్తుంది
ఆ వస్తానండి మళ్ళీ నాకు కనిపిస్తుంది మీరు ఇలా చెప్తుంటే జీవితకాలం అంటే టైమ్ మిషన్ ఉంటది చూడండి అల తిప్పుకొని నేను కూడా వెనకకి వెళ్ళిపోతే అయిపోవని
కూడ అది అనిపించిందండి ఇప్పుడు ఒక మంచి పని చేస్తే ఇప్పుడు నాకు కూడా ఒక యాభై కాయలు వచ్చేది కద మా చెట్టుకి కూడ అని
ఆ ఆ తిన్నార
ఆమెలాగ మంచి ఆ తిన్నామండి అప్పుడు
ఉ ఎం వంట చేసారండి
ఇల మాది పన్నీర్
అవునా ఇవాళ ఒక దుర్ఘటన జరిగిందండి ఇవాళ ఒక దుర్ఘటన జరిగిందండి నాకు చాల బాధాకరంగా అనిపించింది మా ఈ మా తరగ తిలో ఒక అమ్మాయి చనిపోయిందండి ఈ రోజు
అయ్యో ఎట్లా అండి
అంటే ఆమెకు పెళ్లి అయిందండి ఒక బాబు ఉండే ఆమె మంచినే ఉండేదండి మొన్నటి వరకు ఇన్స్టాలో రీల్స్ అన్ని పె చాల బాగుంది వాళ్ళ హస్బెండ్ ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు సాఫ్ వేరే ఉద్యోగి అని చెప్పిందండి అంత బానే ఉ వాళ్ళకు ఒక బాబు రెండు సంవత్సరాలు మళ్ళీ ఇంకొక అనుపు కోసం అని ఉంచారటండి పాప పుట్టిందట అండి పాప పుట్టింది మ మరుసటి రోజే తను చనిపోయిందట ఓహ అంటే రక్త ప్రస ఆ రక్త ప్రసరణ ఎక్కువ జరిగి తను చనిపోయిందట అండి న ఈ రోజే తెలిసింది
మరి మీరు పోయి చూసొచ్చిర అండి
లేదండి ఎక్కడండి నాకు అపోయింది నిన్నట నాకు ఈ రోజే తెలిసింది చాలా బాధాకరంగా అనిపించింది
అవునండి అసలు మనతోటి ఉండి మనతోనే రీల్ అంటే ఇట్ల ఇన్స్టాగ్రామ్ లో ఆ అయ్యా ఎంత బాధపడతారండి అలా
చాల గారభంగ చూసుకునే వాళ్ళండి ఆమను మా మేము హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఒకటే కుతురనీ చాలా రకాలు తీసుకొచ్చేదండి పండ్లు ప్రతి ఒక్కటి తనే ఏది అడిగితే అది కొనిచ్చేది.
అవునండి అసలు ఒక్క బిడ్డ ఉంటే చాలా బాగా చూసుకుంటారండి ఇంక ఎక్కువ కదా.
ఒక్కతే బిడ్డని ప్రాణంలో ప్రాణంగా చూసుకునే వాళ్ళండి మంచి ఉన్న అమ్మాయి అలా. స్తాదని అసలు ఆశ్చర్యం అయిందండి నాకైతే. ఏంది ఈ అమ్మాయి చెల్. ఆ. తను అసలు ఏలా చనిపోయింది అసలు మస్తు బాధాకరంగా అనిపించిందండి నాకు. నేనైతే బయటికి రాలేకపోతున్నా ఏంటిది అలా. రక్త ప్రసరణ ఎక్కువ జగడం వాల్ల అమ్మ కాలేక పోతురు.
ది పాపం అట్ల ఎట్లా మనతో అంటే మన ఏజె ఆమె అ. ఎట్ల చనిపోయింది గాని.
ఆమె పాపం మళ్ళ ఇప్పుడు కూతురు పుట్టిందట అండి పుట్టి రెండు రోజు. జులైతుంది ఆ పాప పరిస్థితి ఇలా అసలు. ఆ బాబు పరిస్థితి ఎలా.
నన్న.
అవునండి వాళ్ళిద్దరి జీవితాలు ఏటు ఒక కన్నా తల్లి లేకుంటే ఆ జీవితమే. వ్యర్ధం లెక్క అనిపిస్తది పిల్లల్ని.
అవునండి అసలు అన్ని నాన్నకు చెప్పుకోలేం కదండి.
ఆ మళ్ళ అంత అమ్మ అమ్మని చు అమ్మ చూసుకున్న అంత ఓపికగా ఓ. ప్పుగా వేరే వాళ్ళు ఎవ్వరు చూసుకోలేరండి ఎంత ఆ. ఎ ఎంత సొంత వాళ్ళయినా గూడా కన్నా తల్లి లెక్క చూసుకోలేరండి.
అవును ఇప్. ఇప్పుడు ఆయనా వేరే వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకున్నా గూడా వాళ్ళు అసలే చూడరు ఇంకా ఈమని.
ఉమ్ మళ్ళీ ఇప్పుడు ఇగ ఇద్దరు పిల్లలు. ఇంకొకరు జేసుకుంటే ఆమెకు గూడా. పిల్లలు గావాలంటారు వాళ్ళు అప్పుడు ఆమె. ఇంకా దారుణంగా జూసుకుంటురు అసలు. ఎటుగాని పరిస్థితుల్ల అయిపోయిందండి పాపం. ఆమె ఒక కాన్పు తోటి ఉన్నా అయిపోవండి.
ఆ అవునండి అసలు అదే కదా.
ఈ రోజుల్ల ఆ ఈ రోజుల్ల ఒక కాన్పు ఉండడమే. చాలా అనుకుంటే ఇంకొ కాన్పు ఉంచుకుంది నాకైతే.
కట్టాలన్న ఫీజులు బొచ్చే రేట్లు ఉన్నాయి వాళ్ళ పిల్లల్ని పెంచడానికి.
అవునండి ఇప్పుడు ఒక ఒక ఉద్యోగి. కి ఇరవై వేల సంపాదన వచ్చినా కూడా అది పట్టణంలో ఉంటే. సంపాదన ఖర్చులకే అవుతుందండి పిల్లలు ఉంటే ఆ ఎంత.
ఖర్చులే బొచ్చడు ఉంటాయి అక్కడ హైదరాబాద్ లల్ల.
ఆ పట్టణంలో ఉండే వాళ్ళలకు సరిపోవండి ఎంత వచ్చినా ఆ సంపాదన. సరిపోదు. కానీ నాకు చాలా బాధ అంటే బాధాకరంగా అనిపించిందండి. ఇగ బయటికి రాలేకపోతున్న మాతోటి కలిసి చదువుకునేది మంచిది.
ఆ అట్లనే కదా అండి అట్లనే ఉంటది చాలా మరీ. ఇలా గూడా ఇట్లా జరుగుతది అనీ.
వాళ్ళ అమ్మ నాన్న గూడా ఆమెకు అన్ని విధాలుగా బంగారము. పెళ్ళి జేసి కట్నం ఇచ్చారు. చాలా బాగా జూసుకున్నారు వాళ్ళ భర్త వాళ్ళు ఆ
ఇప్పుడు అసలు వాళ్ళు మనవరాలు పుట్టింద న ఆనందం లేదు అటు బిడ్డ చచ్చిపోయిందని బాధ
అవునండి అసలు ఎటు తెలియని స్థితిలో వాళ్ళున్నారు నాకు తెలియదండి నేను పని చేసుకుంటున్నాను అంతలో మా ఇంటర్ లో చదివే ఒక అమ్మాయి ఫోన్ జేసింది ఏమైందని అంటే ఈ ఏం ఎక్కడన్నావ్ అని అడిగింది కొంచెం పని మీద ఉన్నానని అన్నాను అంతలోనే సరే నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఫోన్ జేయ్ కొంచెం పని తీరాక అని అన్నది సరే చేస్తా లే లేవే అని ఫోన్ కట్ చేసానండి మళ్ళీ ఇంకో ఆమె జేసింది ఆమె అయిపోయినాక ఇంకో ఆమ చేసింది ఏ ఏంది ఆ నాకు డౌట్ వచ్చింది ఎవరిదన్నా పెళ్ళా లేకుంటే ఎవరిదన్నా ఇది ఈలాంటి విషయాలకే ఎక్కువ చేస్తరు గదండి అలాని అలా అని నేను ఆ అలా అని నేను అనుకున్నాను అంతలోనే ఇక ఆమె ఫోటో పెట్టారండి చనిపోయిన ఫోటో అసలు నేనైతే చాలా షాక్ అంటే షాక్ కి గురైన ఇగ అమ్మో నా దేవుడా ఇంత పని అయిందాని ఆ ఎందుకంటే తను మంచిగా ఉండేదండి మాతోటి మంచిగానే మాట్లాడేది మొన్న ఆ మొన్న మా స్నేహితురాలు ముస్లిం స్నేహితురాలు ఉంటే తన బక్రీద్ పండుగ రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ చాలాసేపు మాట్లాడిందట ఆమె నాకు చెప్పింది మేమందరం ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాం అలా అలా అలా జెప్పేసరికి ఆ ఆమె ఉంది సా డెలివర్ అయిందట మరుసటి రోజే చనిపోయిందట
పిల్లని చూసే అదృష్టం ఆమెకు ఒక్క రోజే వచ్చిందండి
అవునండి కానీ ఆ పాప పరిస్థితి అదే ఆలోచించుకుంటే చాలా దారుణంగా ఉందండి
అసలు పిల్లకి పాలైనా పిల్ల పెద్దయినాం కా బాధనే పెద్దగా అయినంక అన్ని నాన్నకే చెప్పలేం కదా అన్నీ
ఒక కొడుకున్న అయిపోవండి ఆడపిల్ల ఉండలేక పుట్టి అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఆడ మనం అనుభవిస్తున్నాం గదండి ఆడపిల్లలు ఉండి ఎలాగా ఉండాలి ఏంటని
అమ్మో అవును మొగోళ్లను గోతిలే యేసినా ఏం గాదు అట్లనే పెరుగుతారు మంచిగా వాళ్ళు వాళ్ళే
హ్ వాళ్ళకు మగవాళ్ళలకు ఏం చెప్పినా చెప్పకున్న ఒక బళ్ళ వేస్తే అయిపోతుందిండి కానీ ఆడపిల్లకి ఎన్ని విధాలుగా చెప్పాలి ఎన్ని విధాలుగా చూసుకోవాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఎవరు చూసుకుంటారని
టె
ఉమ్ ఇగ అది మస్తు బాధ అనిపించిందిండి నాకు అప్పటి నుండి అదే తిరుగుతుంది మనసులో మీతోటి పంచుకున్నంక కొంచెం ఆ భారం దిగినట్టు అనిపిస్తుంది.
ఎప్పుడైనా ఒకళికి చెప్తేనే కొంచెం మనకు ప్రశా అంటే మనశాంతిగా అనిపిస్తది, మనలో మనమే కుమిలిపోకుండా.
అవునండి అంతలోనే నేను ఇంట్లో చూసేసరికి మా గ్యాస్ అయి పోయింది, అన్నం వండుదాం అంటే గ్యాస్ లేదు. మా బాబేమో అరు
తే అన్నొస్తయి మన మీదికి ఒక్కసారే యుద్ధానికి వచ్చినట్టే.
ఇంగ ఆడు ఏడుస్తూ ఉన్నాడు ఇగ బయటి నుండి గ్యాస్ బుక్ జేసి సాను రేపు వస్తదేమో అండి అంతలోనే ఇగ ఇ
తక్కువయినయండి చాలా తక్కువయినయి.
దాన్ని ఇప్పుడు మూడు నెలలే వచ్చిందండి మా గ్యాస్ అయితే.
మాకు రెండు నెల్లే వత్తయండి మా ఇంట్లో వేడి నీళ్ళు పెట్టుకుంటరు ఇంకా రో ట్టెలు చేస్తది మా అమ్మా.
నేను అప్పటికి భయపడుకుంటా భయపడుకుంటనే వండు తనండి గ్యాస్ ఎక్కువొడుస్తదని తెలుసా అండి మీకు. గ్యాస్ అయిపోతదేమో అని భయపడుకుంటా భయపడుకుంటనే చేస్
అప్పుడు మీరు అన్నం కుక్కర్లో ఎయొచ్చు కదండి అన్నం కుక్కర్ల ఎయ్యాలి.
పోయిందండి మాది రైస్ కుక్కర్ ఉండేది గాని అది ఆ కుక్కర్ కరాబ్ అయింది అందువల్లా గ్యాస్ నాలుగు నెలలు వచ్చేది మూడు నెలలే వస్తుంది. నేను ఎక్కువ ఏం జేయనండి, టిఫిన్లు అలా జేయ్యను. అన్నం, కూర మా బాబు కు ఏమన్నా గావాలంటే ఆదివారం ఆదివారం వస్తే ఏమన్నా స్పెషల్ చేస్తాను అంతేగాని ఎక్కువ నేను గ్యాస్ మీద ఏది చేయనండి. అందుకే మూడు నెల్లు వస్తుంది అది. ఎక్కువ వాడితే రొండే నెలలు వస్తది మార్చి లో నింపిచ్చాను.
ఆ ఎంది.
హ్మ్ మార్చి లో నింపిచ్చానండి ఇప్పటికే అయిపోయింది అది. మార్చి మూడుకి నింపిచాను. నండి జూన్ మూడు ఆ సరే అండి బాయ్ మరి.
ఆ సరే అండి.